హలో
హలో.
వినిపిస్తుందా అండి.
ఆ వినిపిస్తుందండి. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారండి.
జియా ధల.
హలో.
ఆ చెప్పండి.
అదే ఏ ఏం చేస్తూ ఉంటారండి మీరు.
నా పర్సనల్ డీటేయిల్స్ చెప్పాలి అనుకొవట్ లేదండి.
అది కాదండి సరే అండి అయితే మీరు ఉద్యోగం చే. చేయాలనుకుంటే ఏ విధంగా. చేయాలనుకుంటున్నారు. ఏ రంగం లో చేయాలనుకుంటున్నారు.
మీరు రంగాల. ఎ అను
ఆ ఏంటన్ ఏంటండి?
చెప్తా లే
మీకు సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది, వాయిస్ బ్రేక్ అవుతుందండి.
పిస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తుందండి. చెప్పండి ఇప్పుడు.
అంటే రంగాలు అంటే వాట్ రంగాలు అండి?
మ్
రంగాలు అంటే ఏ రంగాలు అని అడుగుతున్నా
దే ఇప్పుడు నేనేమో సాఫ్ట్వేర్ ఆ దాంట్లో ఉండాలి అనుకుంటున్న. మీరు?
మ్ సాఫ్ట్వేర్ అని అన్ కోట్లేదు
ఆ
మఉమ్ అంటే ఆ ఏదైనా ప్రొడక్ట్ నాని ఫ్యాక్చరింగ్ సంబంధించి
మ్యానుఫ్యాక్చరింగ్ అలా అనుకుంటునరు. మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తర, లేదా డిజైన్ చేస్తరా?
ఆ ఆరండి అనుకోండి
హు కే మీకు ఉద్యోగం అంటే ఇష్టమా, అంటే ఉద్యోగం చేయడం అంటే, లేదా ఏదైనా వ్యాపారం చేయడం అంటే
వ్యాపారం ఉద్యోగం చేయడమే అనుకోండి ప్రస్తుతానికైతే, వ్యాపారం చేసేంత ఇది లేదు నాకి.
ఊ
ఉమ్
అంటే వ్యాపారం అనేది కొద్దిగా రిస్క్ అయిన పనే కానీ మనకి నచ్చినట్టుంటుంది కదా
ఆ ఫస్ట్ చేయాలంటే డబ్బులు కావాలిగా, కొన్ని రోజులు ఉద్యోగం చేసుకరా తర వ్యాపారం పెట్టుకోవచ్చు.
ఉమ్ ఉద్యోగానికి ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఇవ్వుంటయి కదండి, దానివల్ల వచ్చే కర్ల్ కాల్యూషన్ అది పొల్యూషన్ ఉంటది కదా
మీరు బెస్ట్ ఎన
హు దాని మీద మీరు ఏం స్వందిస్తరు?
ఏంటి పాక్, పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్ని నుంచి వచ్చే
పు కాలుష్యం గురించి
ఆ అది మనకి ఎకు వ కావాలి కాబట్టే వాళ్లు తయారు చేస్తున్నారు. కానీ అంత కాలుష్యం లేకుండ తయారు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నను. దాని నుంచి వచ్చే కాలుష్యం దాని వల్ల ఎంతో అంటే ఎన్నో రకాల జీవ రాసులు ఇబ్బంది కలిగున్
అది తగ్గియాలంటే ఏమైనా చేస్తే తగ్గుతాయి అని మీకు ఏమైనా ఐడియా ఉందా
అంటే వాళ్ళు వాడే రసాయన పద్ధతుల్ని వా మార్చితే ఆ ఏమైనా మార్పు రావచ్చు
హు అంతేగాని ఇంకా చెట్ చెట్లు ఎక్కువ పెంచుతే కొద్దిగా వాళ్ళు ఫయాగెట్ ఊ కొద్దిగా ఊరి
కచ్చితంగా పెంచాలి మనుషులు ఉండే చోట్ టికీ దూరంగా ఉండాలి ఇం ప్ర ప్రకృతిని నాశనం చేసి ఇలా కాకుండా పెంచిలా ఉండాలి
హు కానీ వెళ్ళడానికి సదుపాయం ఉండేలా కూడా ఉండాలి అంతే కదండి
ఉ
అర్థమైందా ఎందుకన్ టే ఇప్పుడు ఏమన్నా ఏవన్నా ఇబ్బంది కలిగినా గాని తొందరగా వెళ్ళి వెళ్ళడం కోసం ఉదయం బయటికి రావాలే
అవును
ఉ కాలేజ్ పరంగా కాలేజ్ పరంగా ఇప్పుడు అంత బాగుంటుందా అంటే చదువులు గాని
ఎవరేం చెప్పట్లేదండి మనన్ని మనము చదువుకోవాలంటే
మనం చదువుకోవాలి ఉ
ఇదేంది
స్టూడే అదే విద్యార్థులు ప్రవర్తన మీద మీ అభిప్రాయం ఏంటండి
అంటే ఏ రకమైన ప్రవర్తన రకరకాల ఉ రకరక
అంటే మీకు తెలిసిన ఒక రెండు ఏమైనా చెప్పగలుగుతారా
ఆ అంటే వాళ్ళు ప్రవర్తన వాళ్ళు పెరిగిన విధానాన్ని బట్టి ఉంటుంది కాలేజి బట్ కే కాదు ఇంకా ప్రాంతాన్ని బట్టి కూడా అది ఎఫెక్ట్ అయితది
హ్మ్ అంటే మునుపు ఉండే విద్యార్థులు ఇప్పటి విద్యార్థులకి ఈ ఎంత తేడా ఉందని మీరు అనుకుంటున్నారు
ఆ చాలా తేడానే ఉంది ఇప్పుడున్న విద్యార్థులు ఎవరు అంటే మీరు చెప్పే అంటే ఉపాధ్యాయులు చెప్పేది ఏది ఊరికినె నమ్మాలనుకోవట్లేదు విని పాటించాలనుకోవట్లేదు వాళ్ళకంటూ ఉన్న దాంతో ఏవైనా కొత్తగా చేయాలి అనే ఆత్రు ఎక్కువ ఉన్న మనుషలం పాత పద్ధతిని ఫాలో అవకుండ ప్రపంచం మారిపోయింది గా
అవునవును
అలా
హ్మ్
ఆ వాళ్ళు అంతటి వాళ్ళు చేసే సామర్థ్యత వాళ్ళకుంది కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేయడానికి కావాలి అంతేకాని ఇప్పుడున్న వాళ్ళు అటెండెన్స్ ఐడి లేదని పంపీడం ఫోన్ వాడుతున్నారని పంపి చేడం కాకుండా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఆ ఏ దాంట్లో అయి వాళ్ళు ముందుకెళ్తారన్నది వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తో అర్థం చేసుకొని హెల్ప్ చేయాలి
మ్మ్
నేను అది ఆలోచిస్తున్నా కానీ కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తారు ఉపాధ్యాయులతో కొందరు ఏమ్ మ బానే ఉంటారు
చెప్పాను కదండి వాళ్ళు పెరిగిన వాతావరణం వాళ్ళ పైన ప్రభావం ఉంటుంది వాళ్ళకి హ్యూమన్ వాల్యూస్ ఉంటారు అందుకే పెడతారు హ్యూమన్ వాల్యూ సబ్జెక్ట్ కూడా ఇంజనీరింగ్ లో
అవునా అండి
మ్
పుడు అదే హ్యుమన్ వాల్యూస్ మనుషులకి ఎలాగా రెస్పెక్ట్ ఇవ్వాలి అవన్నీ కూడా కొద్దిగా ఇంట్లో నుంచి ను తల్లితండ్రుల్ నుంచి పెరిగిన సమాజం నుంచి తర్వాత కాలేజీ నుంచి కూడా అయి వ్యక్తిగతంగా ఉంటాయి కదండి
ఉంటయ్ వాళ్ళు అంటే ఇప్పుడు ఎంత మంచోలైనా సరే చుట్టూ ఇంత చెడు జరుగుతున్నపుడు నేనొక్కడిని ఎందుకు మంచిగా ఉండాలి అనే ఒక రకమైన ఆలోచన కూడా వస్తుంది
హ్మ్
కానీ కొందరు ఎక్కడో ఒక మహానుభావులు ఉంటారు అలాగా ఆలోచిచకుండా అలా ఏం లేదులేండి
మీరు కూడా అలానే ఆలోచిస్తరా
నేను అలా ఆలోచిచను నేను ఏమనుకుంటా అంటే నాకు మంచి ఏ అనిపిస్తే అదే చేస్తాను నాకు అక్కడ సిచ్యువే అది అక్కడ జరుగుతున్న దాన్ని బట్టి చూసి ఏది కరెక్టో ఏది రాంగో అని నేను డిసైడ్ అయ్యి అప్పుడు నేను దానికి తగినట్టు ప్రవర్తిస్తాను
అంటే అది మీరు మీ ఒక్కటి పర్పెక్ పర్స్పెక్టివ్ లో అంటే మీ ఒక్కడి విధానంలో చూసినప్పుడు అవతల బాధిస్తున్న వాళ్ళ విధానం నుంచి మీరు చూస్తే అర్థం
అదే చూసే ఫస్ట్ ముందు చూసి ఏది తప్పు ఏది కరెక్టో అని చూసుకునే కదండి నేను మాట్లాడతా అని చెప్తున్నాను
హమ్ వీళ్ళకి నేను
ఆమ్
బావా ఇంకా అయితే మీకు ఏది మంచి చెడు అనేది చెప్తే ఇది బాగా వచ్చాయండి విభజించి చెప్పడం
ఎవరికి
మీకు
మరి ప్రతి వాటిలో చెప్పలేం కానీ కొన్ని తెలిసిన వాటిలో చెప్తాం కదండీ
ఓ
ఉమ్ ఇప్పుడు చిన్న మనకన్న చిన్న వాళ్ళు ఏ కాలేజీలో చదవాలి ఏం తీసుకుంటే బాగుంటదని వాళ్ళకి ఏమి ఇష్టం అని అడుగుతాం కదా అలాగా
హమ్
ఆమ్ అదే అండి
అలాగే అండి అలా అయితే మాకు చాలా తక్కువ తెలుసు
ఉమ్ వయసు పెరిగే కొద్దీ కొంచెం విధానాలు కూడా మారుతాయిలేండి
అమ్ సంతోషం
ఉమ్ సరే అయితే అండి
అలాగే
ఓకే అండి